ఆ హలో ఏం చేస్తున్న
ఏం లేదు మా చెల్లె వచ్చింది రీల్స్ ఏద్దాం మేకప్ ఏషి అని రెడి అయితనం
ఏసం నచ్చింది ఎక్కడ నుండి వచ్చింది ఇప్పుడు వచ్చింది
ఇప్పుడే నాగ సముద్రం నుండి
అవునా ఏం చెతది మీ చెల్లకి ఆఫీస్ లేదా
ఇయల లేదు నిన్న లేదు నిన్న రా అంటే ఇయళ ఎవరిదో పెళ్ళికి పోతా రానన్నది పిల్లి పెళ్లని మళ్ల పెళ్లి పోతలేదు ఆ పెళ్లి టైం అయిపోయినంక ఇప్పుడు వచ్చింది. ఏం చేత్తాన్ మీరు
ఏం లేదు టీ వెడుతుంది ఇప్పుడే
మరి ఎందుకు రాలే మీకు హాలిడేస్ లేవా
ఇప్పుడు లేవు కదా ఈరోజు ఒక్క రోజే రేపటి నుంచి హాఫ్ డే
పందా ఉందే
మళ్లీ సెవెన్ థర్టీ కే స్కూల్ కెళ్లాలి అం
మా బాబు కూడా ఓతున్నడు స్కూల్ కి రేపడినుండి ఆ ఎహే నిన్నట్ మొన్నట్ నుండే బ్రిలియంట్ మోడల్
అవునా
మొన్నటి నుండి స్టాట్ అయింది రెండు రోజు నిన్న ఒకటే రోజు ఫుల్ డే, రేపటి నుండి హాఫ్ డే.
అా
ఏ గూగుల్స్
ఎగ్గ్ పులుసా
హు ఆయే
హుమ్
ఇంకా తమాటా రొయ్యల్ చేయమన్నది మా చెల్లే కా
అవునా ఇంకా మరి
ఇంకా చెప్పాలి మీరే
ఏం చెప్పాలి మా దగ్గర ఏం ఉంటాయి
పోయిండ్రు కదా మొన్న ఎటేటు తిరిగిండ్రు
ఎటు అరుణాచలం పోయినాం, పాండిచ్చేరి పోయినాం. తంజావూరు వొయినాం
హ తంజావూరుల ఏం ఉంటది.
తంజావూర్ల రువదీశ్వర టెంపుల్ ఉంటది.
ఉమ్ మంచిగా ఉంటదా
ఉ బావుంటది, మా అన్నయ్య వాళ్ళు కూడా పోయిండ్లు.
ఏ అన్నయ్య
ఆ మా అజ్జన్నయ్య వాళ్ళు
అవునా ఎప్పుడు
మేము ఎళ్ళినప్పుడే వాళ్ళు కూడా ఎళ్లిళ్ళు
టూ డేస్ కేమో అనుకుంటా కదా
అవును మేము తంజావూర్లో ఉన్నప్పుడే వాళ్లు అటు వచ్చిళ్ళు. అక్కడకి అది ఏంది వాళ్ళు అప్పుడ అరుణాచలం మళ్ళీ ఇప్పుడు మాకు సెన్సెస్ వర్క్ ఉంది సెన్సెస్ వర్ మన జనాభా లెక్కలు
ఆ స అయితే సమ్మర్ల ఎటు ఓరా మళ్ళ ఎప్పుడు వోతారు మరి మమ్మల్ని తీసుకవోరా
ఆ రండి కేరళ పోదం అందరం కలిసి ఉమ్
మా ఇంటికి రారి ఒక్కసా
వస్తం కదా
ఎప్పుడు ఉగాదాప్పుడా ఉగాది ఇం కేంది నెక్స్ట్ వీకే, నెక్స్ట్ వీక్ ఎక్కడ ఇంకా నైన్టీన్త్ కేే
ఆ ఫ్రైడే వస్తా మార్నింగ్ వస్తా ఆ రోజే వచ్చేతా
ఉండారా
ఆ ఇగా మళ్ళ నువ్వు అన్ని వంటలు నాతోనే చేపి
ఏను ఏనే నేనే ఇతారా
ఇగ ఇవ్వ ఎగ పుల్సులు
చికెన్ కావాలా ఫిష్ కావాలా
చెకే ఫిష్ ఫ్రై కావాలి
చేసారండి చికెన్ ఫ్రై అంటేనేేమో ఓ ఓ మా అయ్యన మంచిగతాడు అవు నువ్వేమని చేస్త అవును
నేను కూడా ఎక్స్పర్ట్ ఏ
ఓకే ఇంకేమేమి
ఈ రోజు ఇక్కడ మార్కెట్ ఉంటది సండే మార్కెట్ వెళ్ళొచ్చిన ఒక వాటర్ మిలన్ తెచ్చుకున్న గ్రేప్స్ తెచ్చుకున్న ఆరెంజెస్ తెచ్చుకున్నా క్యారెట్ తెచ్చుకున్నా ఆ తక్కువ ఏమి ఉండేయి ఫ్రూప్ట్స్ ఇక్కడ ఎక్కువనే ఉంటాయి కదా వాళ్ళు వేరే దగ్గర దగ్గ నుంచి తీసుకొచ్చి అమ్ముతారు కదా
హ వేరే దగ్గర మాకీ ఇక్కడ వంద రూపాయలకి ఆర్డర్ పెడితే జియో మట్ల కొద్ది రాలే క్యారెట్లు బ్రోక్లీ ఏ టమాటర్లు ఏంటి ఓ ఏంటి ఓ స్ప్రౌట్స్ యితే అే తొమ్మిది రూపాయలక పెద్ద డబ్బా వచ్చింది వంద రూపాయలకు ఫుల్ వచ్చినాయి
మేము కూడా ఆర్డర్ పెట్టుకుంటామె ఇంటికి వచ్చి
పెట్టుకుండి ఇంకా మీకు అన్నయ్య కీ వంటలు వచ్చా మరి అన్ని కూరలు చెల్లెకి టెన్ డేస్ రాలాకా వర్క్ ఫ్రమ్ హోమ్నంట
మంచిదే మరి
ఆ
మీ చెల్లి అయితే మమ్మల్ని వేరే అయ్యది
మమ్మల్ని కూడా ఏ లేదు ఇయ్యో బ్రతిమలాడిు కుంటాను్ ఇక సంవత్సరాల కత్తవా అని అంటే ఇక ఓ ఉన్న నుండి మూడు రోజుల నుండి ఫోన్ చేస్తే ఇలా వచ్చింది
అవునా మొత్తం అయితే ఫోన్ లో కూడా లేదు మె స్ చెయదు మొత్తం మారిపోయింది
మారిందా మీక ఏమేమి వంటలచ్చు
నాకు అన్నో ఒచు నాకు ఒక అప్పు చార్ తప్పు అనొచ్చు
అన్నచ్చం
మా పక్కకి హోటల్ ఉంటది మా పక్క రూమ్ లోనే హోటల్ వాళ్ళు ఉంటారు ముందు పోగాను ఉంటది ఇప్పుడే అన్నాయడిన్న బిర్యానీ తింటావా అని
మరి తిన్నోదా
వాదన నేను అసలు అరవై కిలోల నుంచి యాభై ఐదు కిలో ఖచ్చచిన
అరవై ఐదు ఉండేనా నువ్వు అరవై ఐదు
ఆ అరవై ఉండే యాభై ఐదుకి వచ్చి
ఓకే అఓ మా బిడ్డ కొడకైతేమ్ మా ఇంట్లో ఉంటానే ఉంటట్లేదు
మస్తు కష్ట మస్తు కష్టపడ బన ఫుల్ స్కిప్ పింగు డైలీ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వాకింగ్ డే కీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ గెమ్స్ ఎస్
ఆ ఓకే బిడ్డ కొడుకు అయితే కింగ్. కిందనే ఆడుతాడు. మా ఇంట్లు ఉంటేనే ఉంట లేరు. ఆ మా ఓనరో లా బిడ్డ వచ్చింద అయితే.
ఆ
మా ఓనర్ రోళ్ళ బిడ్డ వచ్చింది. అయితే ఎటో పోయింది. ఓనర్ ఓనర్ రోళ్ళ బిడ్డ.
స్కూటీ తీసుకొచ్చి డు నేర్చుకోమని చెప్పిండు.
మరి నేర్చుకోకపోయినా వ్.
నేర్చుకుంటే పక్క క అక్కకి వచ్చాక ఇప్పుడు నేర్పిస్తా. అన్నది గాని భయం అయితాంది. మా రూమ్లు ఇద్దరం ఉంటాం. పక్కకు ఫ్యామిలీ ఉంటారు. పోతారు వాళ్లు ఇంకొక్క పక్కకు ఏరియా ఉంటది. వాళ్ళు ఫోర్ మెంబర్సు సరే ఇద్దరు వర్క్. అంటే హస్బెండ్ అండ్ వైఫ్స్ ఇద్దరు. ఇగ ఉంటది కదా ఉన్నదానికి.
అ ఎంత మంది ఉంటారు మీరు.
ఎక్కడ మా ఊర్లోనా.
ఊర్ల కాదు మీ రూమ్ ల.
మా రూమ్ ల ఇద్దరంముంటూ చెప్పినాం. కదా ఇంత ముందు ఇద్దరం అని.
అన్నివంటలు చేసుకుంటారా రోజు హో.
ఏ నేను అస్సలు తిన కదా హోటల్ యి.
ఆ
ఆ టిఫిన్స్ ఏమో. పోహ ఉప్మా.
ఆ
ఇ వి ఆఫ్టర్నూన్ ఏమో స్కూల్ లోనే తింటా.
ఆ ఓకే
నైట్ చేసుకుంటాం. కదా అప్పుడప్పుడు అదే మార్నింగ్ ఉంటే అదే తినేస్తాం.
ఓకే
ఆ అట్లా.
మీ ఫ్రెండ్ చేతదా మరి కర్రీస్.
ఆమె కంట నేనే బా గా చేస్తా.
ఆ మీకు కూరగాయలు అక్కనే దొరుకుతాయి. కావచ్చు మార్కెట్ లో మంచిగా.
చ ఉంటాయి.
ఆ పల్లెటూరు ఏమో అందుకు మంచిగా దొరుకుతాయి. తక్కువ రేట్ల ఎక్కువ రేటా.
అంటే రే రేట్స్ రీజనబుల్ ఉంటాయి. ఎక్కువ కాదు. తక్కువ కాదు. నార్మల్గా ఉంటాయి. హ్మ్ మీకెట్లుంటాయి.
మాకు తక్కువనే ఉన్నాయి. ఇక్కడ రేటు ఇగ మార్కెట్కియితే. అయితే నైట్ ఎయిట్ వరకు అట్లా పోతేనయితే. మస్తు ఇంకా తక్కువకే తీసుకోండి తీసు. కోనండాన్ని దగ్గరికి ఊరికి వో త్తరు, ఇంకా లోపల షాపింగ్ మాల్స్ ఏ. కల్ గ క్కడికి కే పోతున్నాం నైట్.
అవునా మంచిగానే ఉంటాయి.
ఆ ఇవాళ మంచిగానే ఉంది ఇగ వెదరు. ఎప్పుడ జిల్ది రారు మీరు ఒకసారి మరి
ట్ వ తీసుకో పోతారు ంత
ఎటంటే ఇ గతన్నా గతే ముూల్ కాల కన్నాతే వాట్కో తవి
ఏముంటది అక్కడ
ములికల్ల్లో అక్కడ ఏదో దుర్గాదేవి వెలిసిందట ఆ
ఉహుమ్
ఇక్కడ ఏమున్నాయి ఇగా మాకైతే పందులు బాగా వత్తాయి ఆ
నాకు ఎట్లుండాలంటే మంచి ఫోటోస్ స్పాట్ ఉండాలా ఫోటోల్ దిగడానికి.
ఆ ఇదేద్ద మా వెనాకలకు చెరువు ఉందట చూడాలి మంచిగా ఉందట ఫొటోస్ కి కాబట్టి అంటంటున్నారు తెలిసి
తెలివదు తెలివదు మీరు ఆ మీ దగ్గర అది ఉంటది కదండి వందనవనం
బొక్కలా ఉంటాదా
వందనవనం
అది ఎక్కడ తేల్వది. అదే మీ బాబుది ఫోటో షూట్ చేసింది అదే నా
ఆ అవే అందులో కూడా షూట్ మంచిగానే ఉంటది ఫియర్ క్లబ్ తెలుసా ఫియర్ క్లబు
మొనిక్ అక్క వాళ్ళకు దగ్గరనే ఉంటదా
దగ్గరనే శ్రీమంతం అటి నుంచే ఎల్ నా అనుకుంటా శ్రీమంతంకెళ్లేటప్పుడు
మొత్తముందేనా మేమ్ శ్రీమంతంకి రాలేదు.
అవునా అయిన మా ఇంట్లా ఫంక్షన్లలకు మీరు ఎందుకు వత్తరు
టను మారి
ఆ సరే బాయ్
ఆ
హ.